హలో హాయ్ బోన్నారా
ఆ హాయ్ బాఉన్నారా మీరు
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏముంది చిన్నోడికి టిఫిన్ చేసాను
ఉంహు
ఆ మీరేం చేస్తున్నారు ఆ తాగినం
టిఫిన్ చేసారా
ఆ చేసాం
ఆ
మీరేం ఇస్తున్నారు ఆ ఇందక్క టిఫిన్
ఆలీగనే కూర్చున్నాం పడుకున్నాడు చిన్నోడు
ఉం
మీ చిన్నోడు ఏం చేస్తున్నాడు
చిన్నడు కూడా బడుకున్నాడు
ఆ ఏం టిఫిన్ చేయలేదు ఇంకా తినాలి అన్నం తినాలి పని కాలేదు ఇంకా పని చేయాలె చేసి వంట చేయాలె అన్నం కూర ఒండాలి చిన్నోనికి స్నానం పోయి అ
మ్ మ్ మీ మ్ మాది గూడ కాలేదు కా టిఫిన్స్ అయినయి అంత ఇంకాంత చువివన్నీ ప్రిపేర్ చేయాలి
ఏం టిఫిన్ చేసిళ్ళు
దోస
ఆహ దోసా చేయ్యాలంటే అయక నిలబడి చేయాల్సింద అంట టైం చాలా పడుతుంది కదా
ఉమ్ ఇప్పుడు టైం పడుతుది ఇవాళ చిన్నడు ఇప్పుడే పాడుకున్నాడు ఇంకా ఇల్లు ఇల్లు ఇట్లన్నీ క్లీన్ చేయాలి బట్టలు ఉతుకాలి పిల్లి ఇట్లా ఇంకా క్లీన్ చేయాలి ఉమ్ బట్టలు ఉతకాలి ఇంకా వంట ప్రిపేర్ చెయాలి
ఆ
ఇంకా చ ఇంకా టూ త్రీ అవర్స్ ఉన్నాయి పని
అవునా ఎవరివి ఇయాని
ఉమ్ కరి ఎగ్ ఎగ్ సూప్
ఎగ్ సూప్ ఉమ్ ఈ సార్ ఎలారా డ్యూటికి
ఆ ఎలాడు మీ సార ఎలాడా
ఆ వెళ్లడ
ఉమ్ మీరు ఇంకేం కరీకి ఏం ప్రెప్ పెరుగుతున్నారు
ఆ ఇంక ఇక ఏం టమాటాలు ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి టమాటా ఎగ్ వండదాం అని చూస్తున్నా ఇ టమాటల అసల్ థినా బుద్ధదికాట్లేదు టమాటాలు ఎందుకంటే ఆ రేట్ తక్కువ కున్నాయ అని తిన్నవుధికవత్లెధు ఎమో రేట్ ఏక్ కున్నప్పుడు మస్తు తినబద్దిది టమాటా టేస్ట్ కూడా బా వస్తు సరే కదా అప్పుడు
అవును మళ్ళీ అందులో ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి టమాటాలు అంతా టేస్టింగ్ ఉండవు కదా
ఉమ్ అసలు ఏ తిన బుద్ అంతే కావట్లే టమాటాల కూర అసలు ఉమ్ సేంతా ఏ మూడు రెండు కేజీలు ముప్పై నలభై అని అంటున్నారా గాని ఇంత తక్కువక వచ్చి నాసయి తినబద్దే కావట్లే టమాటాలు ఎక్కువ రేట్ ఉంటేనే తినబద్దు అవుతా ఉంటాయి
అవును మా వాళ్ళు కూడా ఉమ్ మా వాళ్ళు కూడా మా చె చుట్టాలు వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా వెజ్ తీస్తామంటే నాన్ వెజ్ ఏ ఉండం నాన్ వెజ్ వద్దామని వెజ్జే వందం అంటున్నారు
ఉమ్ ఉమ్ అవునా
ఉమ్ ఊకె తిని తిని కూడా బోరు కొడుతుందట వాళ్ళకి
ఆహా
హ్మ్మ్
ఇగ టైకుపోయి ఎగ్ సూప్ చేస్తరా
ఆ ఎగ్ సూప్ చేయమన్నారు ఎగ్ సూప్ చేస్తున్నా
అయినా ఊడక వెట్టి ఇగ కోడుగుడ్లు ఉడక పెట్ ఇగ ఉల్లిగడ్డ కోసి ఇక చింతపండు నానా పెట్టాలి నాను కూడా పెద్ద ప్రాసెస్ ఉన్ టది
ఉమ్
ఉమ్ ఫిష్ తెచ్చుకో పోయిన్లు బాగుంటది కదా ఈ ఎగ్ పుల్సు పెట్టినంత బరా పరయి కదా
అదేగాని బాబుకి కొంచెం ఫీవర్ ఉంది ఇగ మళ్ళ మనం తింటుంటే బాబు కూడా ఏడుస్తా ఉంటే బా బాగుండది కదా
ఆ అది కూడా నిజమేలేండి
ఆ అట్లా అని చెప్పేస్తే మళ్ళ పిల్లలు ఏడుస్తుంటే బాద అన్ పిస్తా ఉంటది
తిన బుద్ది కాదు మనకి
ఉహు అవును అని వాళ్ళు కూడా మా చుట్టాల వాళ్ళు కూడా అద్దు అన్నరు వాళ్ళకి కరీసే కావాలంట ఆ మా బాబుకి ఫీవర్ అచ్చింది ఉమ్
ఎట్లా
ఆ తీసుకెళ్ళాను ఇప్పుడు అంత చిన్న పిల్లలకి వస్తుంది అంత వెదరే అంతట్లు ఉంది అని అంటున్నారు
ఉహు
అంత పిల్లలకే బాగుంది అవును ఇప్పుడు అంతా చల్ల చల్లగా ఉంది కదా వెదరు
ఈ ఉ పొద్దున్న ఏమో బాగా ఎండ గొడ్ తుంది మళ్ళా తర్వాతికి మళ్ళీ ఆస్ పొద్దున లేవైనా సల్లగా ఉన్ టంది మళ్ళీ ఉన్ సాయంత్రం కూడా సల్లగనే ఉంటుంది
ఉమ్ అవును అట్ లాగే వస్తు వ వన్ వీక్ నుంచి వస్తుంది
ఉహు మీరు ఎక్కడ చూపిస్తారు హాస్పిటల్ గోపాల
అరవింద్
అరవింద ఇక్కడ మనం వరంగల్కి వెళ్ అయితే మంచిగా చూస్తారు యోగి డాక్టర్ కాని మంచిగా ఇంజక్షన్లు పెట్టాడు ఏం పెట్టాడు యోగి
ఓహో మీరు యోగి దగ్గరికి వెళ్తారా
మా చిన్నోనికి అప్పుడు బాగా బ నిమ్ముందని బాగా ఇక్కడ మస్తు డబ్బులుయిని మళ్ళీ అందులో ఒకటి ఇక్కడ బాగా లేదు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్నే ఉన్నాం
ఓకే మాకు అది మాకు ఫేమస్ అది అసలు మేము చిన్నప్పటి నుంచి ఫేమస్ అది మాకుగాని ఇప్పుడు ఇక్కడ అంతా ఎక్కువ జర్నీ చేయడం అని అట్లా అని చెప్పేసి రావానికి తీసుకెతునం కానీ ఫీస్ట్ పని అయితే హన్మకొండలే చూయించాం మేము ఎక్కువ మల్లిక హాస్పిటల్
ఉ అవునా
స్యీ కేంలాల
ఎందుకంటే నేను కూడా మన జలుబు దగ్గు బాగా లేస్తే యోగిీష్ సార్ దగ్గరికి వెళ్ళినం ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఏదో నిమ్ ఉంది అది ఉందిందిని అంటారు అని అక్కడికి జర్నీ అంటే ఒక రోజు పడుతుంది ఒక వన్ అవర్ టూ వర్స్ పడుతుది ఇక అంతేగాని ఏం కాదులే అని ఇక్కడ పోతే డబ్బులు బాగానే అయితే మళ్ళీ అందులో కూడా మళ్ళ క్యాంల్ పెడతాడు అని అక్కడిక వెళ్ళినాం ఇక మేము
హుమ్
అట్లనే అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇంకా ఇంకా వంట వంటలు తోమిలాంట్లు బట్టలు పిండారా
ంది రన్ అవుట్ వాషింగ్ మెషీన్
అవునా ఇక పని అంత ఇన్న
బాబు లంచ్ బాబు ఉగ్గు తింటాడా లేకపోతే లా అన్నం తింటాడా
సేరలాకే పెడుతున్నా ఇప్పుడు వరకు ఎతే ప్రస్తతానికి తెర్ కాాల కాాల ఏద వన్ ఇయర్ కాలేదు సెవెన్ మంత్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ వస్తే ఎయిట్మంత్ స సేర్లాకే పడుతున్నాయి ప్రస్తుతానికి
ఇట్లో ప్రిప ప్రిపేర్ చేస్తున్నారా బయటికి తీసుకొస్తున్నా
బయటేదే ప్రస్తుతానికి అది అయిపోయినాక ప్రిఫెర్ చేద్దాం అని చూసు సున్నా
ఫస్ట్ ఫస్ట్ మెయిన్ అక్క బయట అస్సలు పెట్టకు నువ్వు నుంచి పెట్టే మనం హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్పించి ఏం లేదు ఇంట్లో నుంచే ప్రిపేర్ చెయ్యి నువ్వు కాకపోతే లేకపోతే ఆపిల్ను ఆపిల్ కొంచెం లైట్ గా ఉడకబెట్టి ఆపి పిల్లు బనానా కలిపి పెట్టు బాగుంటుంది
కొంచెం జలుపు అప్పుడప్పుడు చేస్తుంది కదా ఇబ్బంది పడుతుంది
ఆ అదేగాద అంతే ఒక ఒకటి పెడుతుంటే పడేది పడనిది కూడా తెలుస్తుంది కదా ఏది పెడితే ఏది పడుతులేదని కూడా తెలుస్తుంది మనకి ఒకటి మెయిను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా నువ్వు ఫస్ట్ ఈ బయటిది పెట్టకు బయటి దాంట్లో షుగర్ ఎక్కువ ఉంట టది
ఉ ఇగ అది సర్లాకె అయిపోయినాకా ఈగ ఉగ్గు ప్రిపేర్ చేద్దామ అనీ చూస్త
అది ఉండనీ అది ఉండనీ అక్క అన్ని కలిపు రాగులు అన్నీ కలిపేసి మంచి ఈ రాగి జావా కూడా బాగుంటది అక్క రాగను కూడా లైట్ గా ఉడకబెట్టేసి లైట్ కొంచెం సాల్ట్ వేసి తినిపి బాల బోన్స్ బలం బాగుంటది ఇప్పుడు మా వాడికి ఈ మా డికి ఇప్పుడు డాక్టర్లు తినింపి అంటారు అప్పుడు నేను పెట్టలేదు గ ఇట్లే న బయట తెచ్చి పెట్టినా నేను కాని ఇప్పుడు పెట్టాలి బోన్స్ బలంగా ఉండకపోవడం ఇప్పుడు పెట్టమంటున్నారు మా ఊకు
అవునా స్కూల్ క ఎట్లా వెళ్తాడా బాబు
టూ రెం టూ త్రీ రన్ లోనే ఉన్నాడు అక్క ఇంకా కంప్లీట్ కావాలి
అంగడ్వాడి స్కూల్కి వెళ్తాడా
ఆ అంతే
ఆ ఆహా అవును
అవు
అంగన్వాడి స్కూల్ కి వెళ్తాడు ఇక పొద్దున్నే వెళ్తాడు కదా
అవును టెన్కి వెళ్తే ఫోర్ ఈవనింగ్ ఫోర్ అయితే కు
ఆ హమ్
కానీ టూవెల్వ వరకే తీసుకు కోస్తాం ఆ
అవునా ఎందుకు టటు బా తె తీసుకొస్తూ
ఇక ఏడుస్తా ఉంటాడు ఒక మళ్ళ మన పా ఫిీడిమ్ పాలు తాగుతాడు కదా నవ్వి